హలో
హలో
ఆకా
ఆ చెప్పు నాని ఏం చేస్తున్నావ్
ఏంలేదు ఆక్క ఖాళీ ఇగో బయటికి వోతునా
చేస్తున్నావ ఈవెనింగ్ వాకింగ్
అ రేపు పూజ గా రేపు ఉగాది ఇగ పూలు తీసుకురామంటే పోతున్నా
అయితే రేపు ఉగాది దూందాంగ జరుపుకుంటాన్నమాట
ధూమ్ ధామ్ ఏం లేదు గదే పూజ
నార్మలేనా
సరే సరే ఆ చెప్పు అక్క ఆ ఆ
దేవుడు కోసమా ఆ తమ్ముడు పూలు
హలో
దేవుడు కోసమా
ఆ ఆ అవును అక్క
నా రేపు అమావాస్య కదా తమ్ముడు పూజ చేస్తారా మరి
అక్క రేపు అమావాస్య నా
మా సరే సరే ఆ
రేపు అమావాస్య అయితే ఏందీ అక్ ఆ జరుపూ
ఆ అమావాస్య రోజు గుడికి తలుపులు తీయ్యరు కదా తమ్ముడు మరి హలో హలో
హలో
ఆ తమ్ముడు నువ్ వాయిస్ క్లారిటీగా వినిపించ వినిపించట్లేదు
ఇప్పుడు వినబడతందా అక్క
వినిపిస్తుంది తమ్ముడు ఇప్పుడు
హా ఇప్పుడు వినబడతంది
మరి రేపు ఉగాది పచ్చడి చేస్తారా
ఉగాది ఎప్పుడు చేసుకోము అక్క మేము
ఉగాది మా చిన్నప్పటి నుంచి చేసుకోము అసరికి మాకు అలవాటు ఉండదు ఏదేనా పూజ చేసినమా పూజ చేసామా ఆ దేవుని మొక్కేసినామా బిర్యానీ తెచ్చుకుందామా తిన్నామా గంతే ఇగా
ప్రసాదం చేస్తారా ప్రసాదం ఎం చేసుకోరా
అక్కా
ప్రసాదం
ఎందక్క ప్రసాదమా అక్క ఏ మామ్ ఇంట్లో పా పరవాన్నం చేస్తారు మా అమ్మ పరవాన్నం ఇంకా గుగ్గిళ్ళు నానబెట్టింది. ఇంక పులిహోర ఇ గదే ప్రసాదం మీగ
మంచిది తమ్ముడు మేం అయితే వండుకుంట
ఆ ఆ
గ్యాస్ అయిపోవడానికి వచ్చింది.
ఎందక్క
ఏ వండుకుంటావో ఏంటిదో గ్యాస్ అయిపోవడనికి వచ్చి వచ్చింది మేము ఏం వండుకుంటాం ఏంటిదో రేపు గ్యాస్ అయిపోవడానికి వచ్చింది. బండీ మీద వెళ్ళినవా తమ్ముడు
అక్కా
బండి మీదా ఎల్లినవ
ఆ ఆ
ఆ అదే ఆ తమ్ముడు
ఆ అక్క చెప్పక
సరే సరే రేపు పండుగా ఉంది కదా మా ఇంటికి రార
రేప అక్క
ఆ
ఏ ఒకసారి మామ నీ అడుగు అక్క చి మా మమ్మీని
మ మమ్మీని అడగాల
ఆ ఇ మనదే ఉన్నది మమ్మీని అడుగు ఒకసారి మామల్ని పంపియా అని చెప్పు ఏ పంపిమంట ఓకే అంట
కాదు ఇంటికెళ్ళినక ఫోన్ చేస్తావా మరి
ఇంటిికలా ఆ సరే అక్క
సరే సరే ఒకసారి చేయి మరి పిలుస్తా
ఆ ఆ సరే అక్క
తమ్ముడు ఏం చేస్తున్నాడు మని
తమ్ముడా అది ఇప్పుడే వచ్చిండ అక్క బయటికి పోయి
ఆహా
ఆ వాడు ఏమో సెల్లు నొక్కుకుంటాడు
మ్ మ్ తమ్ముడు ఇప్పుడు ఆప్రాంటిస్ చేస్తావు కదా ఎన్ని నెలలో చెయ్యాలి నువ్ బీటెక్ అయ్ బీటెక్ అయిపోయినంక అప్రాంటిస్ చేయాలి అన్నావు కదా
ఆ
మరి ఎన్ని నెలలు చేయాలి
సంవత్సరం
వన్ ఇయర్ చేయాల
పై ఏద సంవత్సరం సంవత్సరం
అంటే ఇప్పుడు వన్ ఇయర్ వరకు రాజస్థాన్ లోనే ఉండాల వన్ ఇయర్
ఆ వన్ ఇయర్ మొత్తమా
ఆ వన్ ఇయర్ దాకా రాజస్థాన్ అది కాద్ తమ్ముడు వన్ ఇయర్ దాకా రాజస్థాన్ లోనే ఉంటావా
ఆ అవునక్కా
ఆ
ఆ
మరి అప్రెంటస్ అయిపోయినంక నీకు జాబ్ ఇస్తారు తమ్ముడు
ఆప్రెండస్ అయిపోయిన తర్వాత మనం ఈ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఉంటది ఇ దానికి అప్లై చేసుకోవాలే
మళ్ళీ అప్లై చేసుకోవాలా
ఆ దానికి అప్లై చేసుకోవాలి గది ఒక ఆరు నెల పడుతది అది వచ్చిన తర్వాత మనం ఇగ జాబులా చూసుకోవాలి ఇగ ఏడున్నది ఏంది కదా అని ఏరేది
మేమే చూసుకోలా రాయాలి
ఆ ఆ
జాబు రాయాల
మనమే అప్లై చేసుకోవాలి ఆలే మీరు
టప్
మనమే చేసుకోవాలి మనమే చేసుకోవాలే
ఆహా ఇప్పుడు ఆ టూ ఇటూ టూ ఇయర్స్ పట్టేది నీకు జేబ రావడానికి
అంది